హలో.
హలో హాయ్ అండి.
ఆహ్ బాగున్నారా.
బాగున్నానండి.
అదే మొన్న ఫోన్ చేశా నేను. ఒక మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం చేస్తే ఎత్తలేదు ఇక సరే ఇక పనిలో ఉన్నా. ఉంటారు కదా అని మళ్ళీ చేయలేదు.
అవునా.
పని మీదే చేసా చాలా కొంచెం ఒక. చాలా ఇబ్బందికరంగా ఉంది చెప్తాను దా. దాని గురించి చేసా ఇక మీరు గుర్తొచ్చారు మీరయితే. అయితే బాగా ఏదైనా మంచిగా చెప్తారు అనుభవం. తో ఉన్నారు కదా అని.
అవునా.
గుర్తొచ్చింది.
విషయం గురించండి.
మళ్ళీ ఆహ్ ము. మూడు రోజులు ఈ సరే
ఏ విషయంకండి.
మొన్న ఏమైందంటే
ఆ ఏ విషయం కానీ
పచ్చడి పె పెట్టాను పది కాయలు అంటే ఎప్పుడైన పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఇంకాయి పచ్చడి పోయినసారి పెట్టాను
అవునా ఆ
అయితే మాకు పరిసలు రాలేదు అయితే ఈసారి వాడుదాము పోన్ చేసి బాగా ఇ పంపించా కదా మొన్న బాక్సులో బాక్లు ఆ అట్లా
ఆ
ఎలా నేనేమి ఇప్పుడు చేయలే ఇంతకు ముందు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చెయ్య లేదు అయ్యో ఎలా అడుగుదాం అనుకుని ఇక మళ్ళీ ఆ కాయలు పక్కకు పెట్టేసి ఒక పెళ్ళి ఉంటే ఎల్లి వచ్చే ఎండాకాలం పెళ్ళిల్లు కదా
అవునండి
ఆ ఇగ పెళ్ళికెళ్ళేసి వచ్చా ఇగ సరేలే పెళ్ళకెళ్ళి వచ్చాక ప్రశాంతంగా అడిగి తెలుసుకోవచ్చు చ్చు అని అనుకున్నా ఉ మీరు బెట్టారా లేదు లేదు మిమ్మల్ని అడిగి పెడదామని
ఆ నేను పెట్టానండి
ఎన్ని కాయలు పెట్టారు
ఒక పది కాయలు పెట్టానండి
ఆ మంచి పని చేసారులే అప్పుడప్పుడు వర్షాకాలంలో తినాలనిపిస్తది మళ్ళీద బాక్స్ లోగాని సడన్గా కదా
అవునండి అవునండి
ఆ పిల్లలకి ఒక్కోసారి అడుగుతారండి మావిడికాయ్ పచ్చడి కావాలని అప్పుడు ఇగ ఊరికె వాళ్ళని వీళ్ళ ఏం అడుగుత
అవునవును గవును
మనది మనం పెట్టుకుంటే
అవును
మంచిగ ఉంటది మళ్ళీ కారం కూడా పది కేజీలు పట్టించాం మిరక్కాయలు
ఓకే అవునా
ఈ ప్యాకెట్ కారం వాడుతుంటే ఏమైతుంది క్యాన్సర్లు వస్తాయి అంట మంచిది కాదంట
అవునా
ఆ అసలు అవి వాడకూడద అని ఊరికే జెప్తున్నారు సరేలే మా ఒక పది కేజీలు ఇక్కడ మా ఊరికి వెళ్ళికొని
ఉ
తొడియాలు తీసి మంచిగా పట్టించాం
ఉ అవును
ఉ నా కారం కూడా ఉంది రడీగా అన్ని అన్ని తెచ్చి పెట్టాను ఇగ పచ్చడి ముక్కలు కోసేసి చేద్దామని
అవునా ఓ
ఆ అదే మీరు చెప్తారు కదా
ముక్కలు కోసారు కదా కొద్దిగా ఏం చేస్తారం ఏ అందులో ఆ ఆవపిండి కొంచము, మెంత పిండి కొంచము ఆ ఆ జీలకర్ర పొడి కొంచము కారము, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. అంటే జీలకర్ర పొడి కొ వేసుకోవచ్చు ఆ అంటే ముందు ముక్కల్లో వేయద్దు ముక్కల్లో ఏంటంటే కొద్ కొద్దిగా నూనె కలపండి ముక్కల్లో కొద్దిగా నూనె వేసి ఆ నువ్వు ముక్కలు పక్కకు పెట్టండి ముక్కల్లో ను ముందుగా కొంచెం నూనె కలపండి
ఆ ఏ నూనేసుకోవచ్చు మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఏయోచ్చా అయ్యో అదే పోయిన్ సార్ దే అది దంది కట్ట్టలేయిందేమో
ఉ ఆ ఇది పెట్టకూడదండి నువ్వుల నూనె కానీ, పల్లీ నూనె కా కాని వాడాలండి. దానికి అది ఏంటంటే ముందు ఆ నువ్వుల్లోనే బావుంటది. నువ్వుల నూనె ముందు ముక్కల్లో వేసి కొంచెం పక్కన పెట్ ముక్కలుకు అంత అంటేటట్టుగా తడిగా ఉంటది కదా కొంచెం పౌడర్ మ ఈ కారంపొడి అవన్ని వేస్తాం కదా వేసినపుడు ఆ ముక్కలుకి అంటు కునేందుకు కొద్దిగా నూనె పోసి కలుపుతారనమాట ఆ ముక్కలు కొద్దిగా అందుకని ఆ నూనె పక్కన పెట్టుకో అవునవును అది ముక్కకు కూడా తడి ఉండకూడదండి తడి ఉందంటే పచ్చడి పడైపోతుంది.
మరి మొత్తం తూడ్చి అందులో పెట్టాలా, లేకపోతే ఫ్యాన్ కింద పెట్టేయచ్చా.
ఆ తుడిచి కాసేపు ఫ్యాన్ కింద పెట్టేసేయండి రో ఇ ఒక గుడ్డ మీద వేసేసి పక్కన పెట్ట తెస్తే అదే ఆరిపోతాయి
ఆ అదే ఆ పనే జ మరి అందులో అయితే బాగోవేము
అది ముక్కు వాడిపోనయిట్టువుంది. ఉమ్ అందుకని ఊకె ఎండలో పెట్టకూడదు గుడ్డ మీద వేసి కొంచెం ద ఇప్పుడు దాంట్లో కొంచెం కారము కొంచెం ఉ ప్పు జీలకర పొడి, మెంతపిండి, ఆవుపిండి అన్ని వేసేసుకొని ఒక బీసన్ లోకి అన్నీ కలిపెట్టుకోవాలి.
ఆ
కలిపి పెట్టుకొని అ ప్పుడు ఈ మీకు కలిపిన కారం ఉప్పు అవన్నీ ఇది ఉంది కదా అదంతా పౌడర్ తీసి ముక్కల్లో వేస్తూ కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ జాడీలోకి ఎత్తుకోవాలండి మనం
కొంచెం కొంచెం నూనె పోసుకోవాలి అంటే మధ్య మధ్యలో వాడ
అది ఏ ముక్క లకిను ఆ పిండికి తడి అంటేటట్టుగా కొద్ది కొద్దిగా ఆ వేసుకోవాలండి.
ఆ అలాగా ఇంత జాగ్రత్త చేయాలి అయితే తెలియక చేస్తే పాడై
అవునండి అవును
ఆ మా ఇంటి దగ్గర మొన్న ఒకామె పెట్టిందంట బూజు బూజు ఒచ్చింది.
అవునా
ఆ తెలియకా ఏదైనా మీలాంటోళ్ళు అనుభవంగా చెప్తే బాంట్ దు కదండి మాకు తెల్స్ శీ తెలియని జ్ఞానంతో చేస్తే అదీ ఎందుకు మంచిగుంటది
అవునవును అంటే దానికి కూడా కొంచెం
అదె ఆ అదే మరి మీరంట్ ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు కాబట్టి మీరేదైనా తొందర్ పెట్టెయ్ గలరు ఆ మాదేముంది ఆ పెట్టడం వల్లా అంత పాడైపోయీ బూజు పట్టిందట మొత్తం పడేసి ఉందట ఇ మొన్నే ఆ ప పదిహేను కాయలంట
అవునా
ఆ మళ్ళ పదికాయలు కూడా కాదు పదిహేను తెచ్చి కోసి పెట్టి వాళ్ళాయన తెస్తే
ఆ
కొని వచ్చారట తీరా చూత్తే అంత బూజుబట్టింటే ఇక పడే ఇంట్లో ఎందుకులే బూజు బట్ దని బయటిసేస్తున్నా
అయ్య అయ్య అయ్యో హో
ఎంత బానా నాకు బాధ అనిపించిందో అయ్యో మరి ఎవరికన్న తెలిసినోళ్ళని అడగొచ్చు కదా బా తొందరపడి ఎందుకు అట్ల పెట్టడం అని అన్నా నేను అదే ఇప్పుడు నాకు గుర్తొచ్చేసిందీ అడగాలి కదా పెద్దోల్నీ సొంత పెత్తనం చేయొద్ద అని అంటుంది
అవునండి అవును
ఇప్పుడు తెలిసింది
ఏవైనా సరే అండి మనం పచ్చల్లు పెట్టేటప్పుడు అవి శుభ్రంగ తడి లేక్ కుండ చూసుకోవాలండి కలిపే గిన్నెతో సహా అన్నీ తడి లేకుండా చూసుకోవాలండి
ఆవును ఎందుకంటె నిలువు ఉండేదిగ దా ఎమ్మట అయిపెయేది కాదు
నిలవ ఉండాలనే మనం నిండలు పెట్టీ వాటిలు పెట్టీ చేస్తూ ఉంటాం
అదె అదే ఫస్ట్
అలా తర్వాతా నూనె అది కలిపేసి ముక్కలు అవన్నీ జాడీకి ఎత్తేసాక మూడో రోజు ఉంటుంది కదండి మూడో రోజు తిరక్ కలపాలి అంటె పైనుంచి కిందకి ఒకసారి మూడు గరిట పెట్టీ కానీ లేతె మొ మొత్తం మళ్ళీ బేసన్ లోకి తీసుకొని పైనుంచి కిందకి కలిపి పెట్టుకోవాలన్నమాట
ఆ హరాలు
ఆ మూడో రోజు అంటే ఆ జాడీలోంచి మొత్తం తీస్ త్తి బేసిన్ లోకీ మా పైనుంచి కిందకి మళ్ళీ కలపాలన్మాట పచ్చడి తీసింది మొత్
అంటే ఉప్పు కారం పట్టడానికోసమా
అన్ని సరిపోయినాయా లేదా అన్న చూసుకోడానికి గురించి అనమాట్ తది అప్పుడు ఆ ఉప్పు సరిపోలేదనుకోండి బూజు వచ్చేస్తుంది
అబ్బో ఇట్ల గూడ ఉంటదా ఆ
అందుకని ఇంక ఏంటంటే మూడో రోజు అది తిర కలిపి మనము ఆ ఆవకాయ్ టేస్ట్ గా ఉందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకొని ఉప్పు సరిపేంది అనుకుంటే మళ్లి జాడీలోకి ఎత్తుకోచ్చు లేదు సరిపోలేదు అనుకుంటే అప్పుడు మరీ కలుపుకొని ఫ్రిడ్జ్ మనం జాడీలోకి ఎత్తుకోవచ్చు.
ఆహ్ ఓహో ఇక తర్వాత ఎప్ ఎన్ని రోజుల తర్వాతా తీసి తినొచ్చు మనం.
అది మూడో రోజు కొంచెం తీసి మనం టేస్ట్ చేసుకోవచ్చండి తినొచ్చు వేసుకొని అన్నంలో. వేసుకొని తిని బాగుంది అనుకుంటే మన ఇష్టం ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినోచ్చు.
అవు మరి కారం ముక్కకి మంచి కొంతమంది కారం కారంగా చేస్తారు అదే అండి అదే ఎలా.
కారం కారంగా అంటే అవి కారం ఎక్కువ ఉంటుందండి తేజాకాయలని చిన్నవి మిరప మిరపకాయలు అమ్ముతారు.
అవునవును.
ఆ మిరపకాయలకు ఈ కారం వస్తుంది అనమాట బాగా కారం ఉంటాయి ఆ మిరప కాయలు మనం కారం కావాలి అనుకుంటే ఆహ్ ఆహ్ కార రంగు ఎర్రగా ఉంటది కానీ. అది కారం ఎక్కువ అయితే ఎర్ పచ్చళ్ళు ఆహ్ పచ్చళ్ళు కలిపితే అంత ఎర్రగా ఏమి ఉండదండి.
ఆహ్ సరిపడా ఉంటదేమో. ఆహ్.
కారం ఎక్కువ కావాలనుకున్నోళ్ళు అబ్బుగా అది చేసుకుని నేను తేజకారమే వేసానండి. తేజాకారం కొంచెమును త్రీ మ్యాంగోస్ కారము రెండు కలిపి వేస్తాం.
ప్యాకెటేనా అవి పట్టించినవి.
ఆహ్ త్రీ మ్యాంగోస్ క్యారం ప్యాకెటేనండి.
మరి కొంతమంది ప్యాకెట్ కారాలు వాడరండి అలా వసేస్తారడి డైరెక్ట్ గా. పట్టించిన కారమే వేసేస్తారు.
ఆహ్ వేసేస్తారు అయితే అది కారం ఎక్కువ కదా బాగా అంత కారం తింటే కళ్ళకు. చెంబడు నీలు. కడుపు మంట అవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని అచ్చంగా అది తీసుకోకూడదు. దానికి తోడు వేరే మిరపకాయ వేరేదన్నా తెచ్చుకొని దానికి కలిపి పట్.
అదే అదే అట్లా చేయాలి.
ఉమ్. అట్లా చేస్తే ఇంక మీకు పచ్చడి నిల్వ ఉంటుంది పాడవదాన్నమాట అయితే ఏ
మనం పచ్చడి అసలు ఎన్ని నెలల వరకు. అంటే ఒక సంవత్సరం తర్వాత తినకూడదా లేకపోతే.
సంవత్సరం దాకా చేసుకొని తినకుండా ఎట్లా అండి సంవత్సరానికి సరిపడానే. కదండి మనం పెట్టుకునేది
పది నెలల తర్వాత ఇక తీనరు చాలా మంది దగ్గర తీస
అవునా అవన్నీ నాకు తెలిదండి మరి మేము అవుతే ఎప్పుడు చల్లగా ఉందంటే వాతావరణం తీసవుకన మేలుంటావు ఎక్కువ అప్పుడు బాగుంటుంది ఆవకాయ అన్నం తినాలనిపిస్తుంది
మరి అంతేగా ఈ ఎండాకాలం ఏమో నచ్చదు చలికాలం వర్షాకాలం అదే కావాల
అదే కావాలి అది బాగుంటుంది తింటుంటే బాగుంటుందండి అది
కూరలు కూరలు కూడా నచ్చదు
అవును అది ఆవకాయ టేస్ట్ ఎక్కడొస్తుంది అండి కూరల్లో దాని రుచే వేరు కదా అసలు ఆవకాయ రుచే వేరు కదా
అవును అందుకనే జనాలు బాగా అదంటే ఇష్టపడతా ఉంటారు
ఆ అ అవునవును
చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకి
ధన్యవాదాలండి
ఆ ధన్యవాదాలు సరే అండి పని అయిందా అండి మీది
లేదండి చేసుకోవాలండి పని
ఆ నేను కూడా మొదలు పెట్టాలి ఇంకా వంట జేయాలి కదా
ఆ
ఆహ సరే
సార్